హలో
ఆ హాయ్ అండి వినిపిస్తుందా ఆ వినిపిస్తుందండి క్లారిటీ క్లారిటీగా ఉంది అక్కడ ద్దరు ఎలాగుందండి బాగుందా అంటే ఎండా ఉందా వర్షం పడుతు
ఆ అంటే అ నా ఫుల్ మార్నింగ్ అయితే ఫుల్ మూసుకపోయిందండి అ మళ్ళ ఇప్పుడు ఇప్పుడు వరక్ కైతే పర్లేదు బానే ఉంటది మళ్ళా ఇంకా ఒక త్రీ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఇంకా ఎండొస్తందండి విచిత్రంగా ఫుల్ రాత్రి ఫుల్ రాత్రికి ఇంకా ఇదేమంటారు ఉడుకపెడుత ఉంటది
మ్ మామూలుగా డే ఎంత ఎండ ఉంది ఈవినింగ్ కుల్ గ ఉంటే బాగుంటది బట్ అం రివర్స్ అనమాట ఇప్పుడు
అదే కదా ఇప్పుడైతే పర్లేదండి అంటే అంత ఎండలేదు అం అంత చల్లగ ఏం లేదు ఒక రకంగా పర్లేదు బానే ఉంది
మకేందో ఇక్కడ కొంచెం లైట్ గ వర్షం పడితే చాలండి బాబు పవర్ కట్ చేస్తారు
అవునా
మ్ పల్లెటూరన్నా కాకపయే అనిపిస్తది నాకైతే ఒకోక్కసారి
పవర్ బ్యాకప్ కూడా
ఉండదు మ్
ఉంటద సిక్స్టీన్త్ ఏమో ఇది
అవును అవును లాస్ట్ ఇయర్ కూడా బాగ జరిగిందండి ఇయర్ కూడా బాగా జరుగు
అదే
బాగా చేస్తారండి ఇక్కడ మొత్తం వన్ వీక్ అంతా పెట్టేస్తారు బాగా షాప్స్ అన్ని ఉంటా
ఆ
బాగా తక్కువ రేటుకనే దొరుకుతాయండి టాప్స్ స్లిప్పర్స్ అన్ని
ఇంటి సామాన్లు అన్ని
ఆ
పోయినసారి ఆ మొన్న పోఇండ్ర అండి
ఆ మాకు దగ్గరే అండి వాకబుల్ డిస్టెన్స్యే మ్ మ్ ఒక టూ త్రీ మినిట్స్ అంతే మాకు ఇట్నుంచి వెళ్ళింటి మండి ఫైవ్ డేస్ వెళ్ళింటిమి కంటిన్యూస్గా అంటే షాపింగ్ కోసం వెళ్ళాము టెంపుల్ కైయితే ఒకసారే వెళ్ళినాము బయట పెట్టిట్ని అన్నమాట అది పేరువి
అవునవునులేండి
షాపింగ్ కోసం వెళ్ళిందన్మాట ఎవ్రీడే ఎళ్తుంటిమి అస్సలు గ్యాప్ ఉండదండి జనాలు చాలా జనాలు వచ్చేస్తరు
ఈ రోజు మార్నింగ్ చూసినానండి అది రీల్ ఇందక అది అ అందుకని మీకు అడుగుతున్నా
బావుంటదండి బా చేస్తారు
అవునండి అక్కడంతా చానా బావుంటాయి గుళ్ళు
ఆ అన్ని మేము ఉండే దగ్గర కూడా అన్ని ఇవి టెం ల్సే ఉన్నాయి అన్ని గుడిలే రకరకాల గుడులు శివాలయం ఉంది కృష్ణుడి గుడి కోటేశ్వర స్వామి గుడి అమ్మవారి గుడి అన్ని ఒక దగ్గరే ఉన్నాయన్నమాట అన్ని స్వామిది
మా ఇంటి దగ్గర నుంచి గుళ్ళకి పోలంటే దూరం అండి అట్లా పోలేకఉన్నాం
అయ్యో ఇక్కడే కాదు మ్ చెప్పు అండి
ఒకే ఒక్క గుడి ఉంటది అది ఇంకెప్పుడు సాటర్డే టైం కి ఒక్కటి ఇంగా ఖచ్చితంగా పోళ్ అనేసి పోతాం అంతే
ఉమ్ ఎదిరిన ఎల్లిండ్ర మీరు గుడికి నిన్న శనివారం కదా అందు
ఆ లేదండి నిన్న వెళ్ళలేదు కొంచెం ఇంట్లో మా నాన్న నేను మ ని బయటికి పోయింటిమి అవి కొన్ని తీస్కరాడానికది చెప్తిమి కదండి మొన్న కబోర్డ్స్ చేసినామని ఆ అవి కొన్ని మిగిలింటే ప్రోడక్ట్స్ అవి అసల్ సీల్ కూడా వీకలేదండి ఇంగ అందుకని వెనక్కి ఇచ్చేసి వచ్చినం ఇ చెప్పిన అన్నమాట ఏమన్నా మిగుల్తే తెచ్చియండి అంటే ఏ అన్ మరీ ఇయ్యనని ఇంకా అందుకే అన్ని ఇచ్చేసేసి మరి నిన్ను ఈవినింగ్ కూడా మరీ బయటికి పోయింటివి కొన్ని మరి ఇంకా తీసుకొచ్చేవి సరుకులు అన్ని ఇంగా అట్లా అంటే పోయేసి అన్ని ఏమున్నాయండి బాబు రేట్లు అబ్బాబ్బ
భయంకరంగా ఉన్నాయండి స్వామి అసలు
ఇక్కడ ఇట్లు ఉన్నాయి అంటే ఇంకా సిటీస్ లో ఇంగ భయంకరంగా ఉన్నాయా
ఆ అదే కదా బ్రతకాలంటే ఇప్పుడు మనకు ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించిన సరిపోవట్లేదండి బాబు లక్ష లక్షన్నర వస్తే కానీ మనం బ్రతకలేకపోతున్నాం
అదే కదండి కష్టమండి ఇబ్బా
ఎలా బ్రతకాలో ఏంటని భయం వేస్తోంది.
అదే కదా ఇప్పుడు వందల నుంచి వేలుకయినీ అన్నీ
ముందు రెండు మూడు వేలు పెడితే అన్ని సరుకులు వస్తాండే చానా ఇప్పుడా వారానికి కూడా రావండి బాబు
అదే కద ఆ ఇల్లే ఎంత ఎంత రేట్ అని అమ్మా
ఈ వారు వల్లనే ఇంగ చాలా రేట్లు పెరిగిపోయినాయండి
చనా రేట్లే లేండి మరి ఏం తినలేద అండి టిఫిన్ మీరు
సరే లంచే ఇంగ భోజనం చేస్తామన్
ఇంగ అయిపోయిందిలే ఇంకా మహా అయితే ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది అంతేనా
లేదు ఇప్పుడు పెట్టింటారండి మాకు ట్వెల్వ్ థర్టీ కనీసం స్టార్ట్ చేసిం ఉంటారు పెడతారు
ఆ మేలు అట్లైతే
కెట్లా అప్పుడు హస్టల్ అన్నప్పుడు మీకెట్లా పెడు
మాకి వన్ థర్టీ అయితుండలేండి వన్ థర్టీకి ఒకసారి టూ అయితుండే అది ఏమంటరన్ని మార్నింగ్ సెవెన్ ఆసెవెన్ థర్టీ కూడా కాదండి ఎయిట్ ఎయిటె ఎయిట్ థర్టీ
అయ్యో అట్ల అయితే ఇబ్బంది కదండి కొంతమంది మాపం షిఫట్స్ ఉంటాయి మార్నింగ్ షి ప్స్ ఉంటాయి
అసలు వాళ్ళయితే చాలా కష్టం ఉరుకు ఉరుకు ఎన్ని సార్లు చెప్పిన ఆ అయిపోయి ఎట్లాంటే అండి ఆ వంట చేసాపా చానా మజ్జండి ఆ ఫోన్ లో పాటలు వినుకుంటే ఎంత నీదా నం అంటే చబేల్ కన్నా నిదానం నిదానం ఒక మల్ లా అది లేటా మళ్ళా అక్కడ పోయి వెయిట్ చేయ్యాల ఏమన్నా చపాతీలు అయితే
ఆ క్యూ ఉంటది చపాతికి, దోశకి
వెయిట్ చేయాలండి ఆడొ గంట తినే దాని మీద కూడా విరకస్తాది ఇంకా లాస్ట్కి ఆకలైతుంటాది ఒక పక్కన కానీ అది తినేచ్చు ఆ వాడు చేసే చేస్ జూడ్స ప దాన్ని బ ఇంకా అసలు ఆ ఉండ తినాలని కూడా అనిపించదు
అదే మనకి ఆకలి అయినప్పుడు మాత్రం తిన తినాలనిపిస్ ఒక్కసారి టైం దాటితే మళ్ళీ చచ్చిపోతా ఆకలి కూడా
అదే కదండి బా మా పీజీకి అంతంత క న కూడా వేస్ట్ అండి డబ్బులని వేస్ట్ అసలు
మరి హాస్టల్ ఓనర్స్ ఏమనరా వాళ్ళని
ఎన్ని సార్లు హాస్ట ఓనర్ కూడా అట్లనేండి ఓనర్ ఎంత అంటే కాలిక్యులేట్ నేను అంతా రూపాయి రూపాయి రూపాయి రూపాయి సల్ విచిత్రం అండి ప్రతి దానికి ఏం అడ్జస్ట్ కాడు ఏం కాడు అనమాట
ఊ అలా ఉంటే కష్టం అండి వాళ్ళకి వచ్చేటప్పుడు కూడా మిగలదు ఇప్పుడు మనం ఫుడ్ డబ్బులు కడుతున్నాం మనకి మనం ఎంత కడుతున్నామో అంత మన పెడితే చాలు అది కూడా ఎగ్గొడితే వాళ్ళకి వచ్చే డబ్బులు ఏమి నిలబడదండి
అదే కదా కాక్రోచ్లు అట్లే ఉంటాయి బెడ్ బగ్స్ అట్లే ఉన్
అయ్యో
అందుకే ఆయపకు దేవుడు కూడా అట్లనే చూస్తున్నాడండి
ఉ అదే చెప్తున్నా కదా మన ఎంతయితే కడుతున్నామో దాన్ని తగ్గట్టు చేయాలి లేదంటే అంతే ఇంకా నిలబడదండి వచ్చిన డబ్బులు కూడా ఉండదన్నమాట మనం న్యాయంగా సంపాదిస్తేనే మన దగ్గర నిలబడడం కష్టం ఇప్పుడు ఇంకా అట్లా సంపాదిస్తే ఎట్లా బట్ మా వాళ్ళకైతే స్ట్రిక్ట్ అండి టైమ్ టు టైమ్ ఫుడ్ చేయాలి లేకపోతే అరుస్తారు ఆయన ఏమన్నా నా ఫోన్ చూస్తున్నా కా మీరు పని టైంలో పని చేయండి లేదంటే ఏమైనా చే చేసుకోండి అని వదిలేస్తారు అన్నమాట
ఇట్లుండల్ల అండి కొంచెం ఓనర్ స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు కరెక్ట్ గా ఉంటారు
మామలుగా ఫ్రీ ఉన్ ఉండాల్సిన టైమ్ లో ఫ్రీ ఉంటారు బాగా నవ్వు మాట్లాడతారు ఓనరు వర్కర్ లాగా ఉండదు బాగుంటారు మంచిగా బాండింగ్ ఉంటది మొన్న త్రీ డేస్ మా ఓనర్ వాళ్ళు ఎక్కడికో మ్యారేజ్ కెళ్లారు వర్కర్స్ నిజంగా ఎంత బాగా చేసుకున్నారో తెలుసా అన్ని టైమ్ టు టైమ్ ఎవరైనా హాస్టల్ కి వచ్చినా చూడ్డానికి వాళ్ళ రూమ్స్ చూపించడం అలా అంతా అండ్ మీ హాస్టల్లో ఏంటని అంటే ఇప్పుడు ఫుడ్ లేట్ అయిందనుకో తక్కువ తింటారు తక్కువ వెజిటబుల్స్ కర్చ్ చ్ అవుతాయి తక్కువ ఫుడ్ ఖర్చవుతది కదా మళ్ళ మీ
అదే ఆ అది కాదండి మళ్ళా మా ఓనర్కి కింద హోట ట్టల్ ఉంది మళ్ళా పక్కన బాయ్స్ ది షర్ట్స్ ప్యాంట్ ఆ మూడు బిజినెస్ ఉన్నాయి ఆయప్ప ఏది చూసుకుంటడో తెలుసా అండి ఈ పీజీ కంటే ఆ కింద హోటల్ కొంచెం హోటల్ బాగా జరుగుతాదిలేండి అంటే మార్నింగ్ టిఫిన్స్ ఆఫ్టర్నూన్ మీల్స్ ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్ అదే మొన్న గ్యాస్ లేనప్పుడు గ్యా ఇక్కడ ఉన్న గ్యాస్లన్ని కింది హోటల్ కి ఇచ్చేసి ఆ అన్ని వర్క్ చెప్పిచినాడండి అన్ని ఐటెమ్స్ నార్మలే యశ్వుస్వల్ గానే మాకు మాత్రం రోజు పులిహోర చిత్రాన్నం మా మధ్యనం అన్నం సాంబార్ రాత్రి అన్నం సాంబార్
బా ఘోరమండి అసలు
ఇంకా ఆలోచించండి ఆయప్ప ఎంత ఇది ఉండుంటే అట్లా చే
ఏందోనండి బాబు మనుషులు అసలు ఇప్పుడు ఏమి అంటె ఇప్పుడు పీజీ డబ్బు ఎట్లనో కట్టింటారు ఇప్పుడు ఆయనకి బిజినెస్ జరగాలి కాబ దానిమీద మొత్తం ఇన్వెస్ట్ చేసాడు అంతే
ఒక్క రోజు లేటు కాకూడదు ఒక్క నిమిషం అటు ఇటు కాకూడదు రెంటు మరి
ఇంగ మా వాళ్ళు అయితే త్రీడేస్ అట్టా వదిలిపెడతారు ఎవరైతే ఎక్కువ ఇయ్యారో వాళ్ళకి వాళ్ళకి మాత్రం ప్రెషర్ పెడ తరు అనమాట లేకపోతే పాపం అంతా ఏం చెయ్యరు మరి
అట్ల ఉండల్లండి అట్లీ ఒక రెండు రోజులు ఆటో ఇటో అయి తంటది దానికే మళ్ళా అంత ఇది చేయాలన్నా
అదే కదా అడ్జస్ట్ అవ్వడం కష్టం ఎవ్రీ మంత్ కరెక్ట్ టైంకి రావాలింటే పాప పేరెంట్స్ కూడా ఏట్ల ఒస్తాది
మనం అంటే శాలరీలు ఏవన్నా వస్తంటే ఏదో లే అని అనుకో అయినా కూడా మ అప్పుడు మనం సంపాదించేటప్పుడు కూడా ఏదో ఒక చిన్న చిన్న అవసరాలు ఉంటయి
ఊ మనం ఏం ఎగ్గొడతాం అనట్లేదు ఒక వన్ డే టూ డేస్ టైమ్ ఇస్తే ఏం కాదు
అదే కదండి అర్థం చేసుకోవాలిగా అండి ఆ
అదే వాళ్ళ ఓనర్ ని వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి ఉంటదండి ఏదనా వర్క్ జరగాలంటే వాళ్ళ పైన వాళ్ళు ఎంత గట్టిగా ఉం అంత మంచిగా ఉంటది వాళ్ళే మంచిగా లేకపోతే ఇంకా వర్కర్స్ ఏం మంచిగా ఉంటారండి
అదె కదా అ అ వర్ ఆహ్ వర్కర్స్ కూడా సేమ్ ప్లాగేలేండి. సేమ్ అదే కింద హోటల్ హోటల్ హోటల్ అనుకుంటా. మళ్ళ అది అంత సంమ్మడంగా ఏమి ఉండదండియా కూడా అట్లా వచ్చింది. అంటున్నారు నాకేం అర్థమే కాదు.
అంతే అండి వాళ్ళ పీజీ లో ఫుడ్ బాగుండదు బయటకి వస్తారు ఇంకా ఆడదే తింటారు ఆడ. అది లాభం ఈడ ఇది లాభం. సరే అండి మరయితే.
ఆహ్ సరే అండి బాయ్ మరి.